హలో చెప్పంత ఇల్ ఏం లెధురా రక్త పింజరి
తిన్నావా
తిన్నా పాపాా నా ఉమ్ పెరుగు
ఉ నీ పని బాగుంది
అమ్మ నీ పని బాగు అమ్మా మా పని ఎమ్ బాంది
ఎమ్ బగుంధా ఎమ్లె డోలా
ఉమ్ డోలా
ఎమ్లె
ఓ ఆ
ఏం చెస్ బిజగా ఉనాటు అనావే
అదే కొరియన్ డ్రామా ఎది తా హిడెన్ ప్లౌ
హిడెన్ ప్లౌవా
ఉమ్
ఆ అది దాంట్లో ఏంస్ థియరీ ఉంటది చూడు.
ఎం ఎక్స్ ప్లేర్ లో కన్ఫీడ్ ఇండ్ల ఆ వేరే దాంట్లో అయితయ్ చనువు ఉంది కదా? కి లాంగ్వేజ్ చూడండిమ్మా ఎడ్ వస్తుందో.
ఎయ్ ఎయ్ ఎయ్ ఏ పాప ఇటు రావ
చెప్పు పాప్ప
ఇటుర పాప ఏం చేస్
ఏం లెడ్
ఇ ఏ అర్జెంట్
హలో
చెప్పు చెప్పు ఆ కుటిలే తెలుగు ఏం లేదు
ఏం ఎందుకు లేదు
హ ఇద్దెందో తెలుగులో రావడం లేదు
ఒకే వస్తుంది
ఈత ఇంగ్లీషు కొరియను ఆ లాంగ్వేజెస్ లో చూపిస్తాను
అవునా
ఉమ్
ఓ మై గాడ్
మా హింసలో తెలుగులో వస్తుంద? హలో చెప్పు చెప్పు మై పేర్ పిలోవకుడదు. ఆయ్. చెప్పండి గయిస్ ఏం చేస్తున్నారు ఇద్దరు. ఏంత సేపు అల్లరి చేయడమేనా మీ పని.
కుక్.
మీకేం పనిలేదులేండి. ఇచు ఊరికే అల్లరి అల్లరి చేస్తున్నారు. ఆహ్.
పర్వీన్ ఎలా పర్వీన్ అలా మ్యాథ్స్ ఎలా చేస్. నువ్వు అందరికంటే ఫస్ట్ హేల్ప్. నువ్వు ఎలా ఎలా సాధ్యం.
అన్ననే సాధ్యం.
ఓ షేట్.
ఆహ్ ఇప్పుడు అవసరమా దాంట్లో.
ఓ మై గాడ్ తిన్నావా.
నేర్చుకో లాంగ్వేజ్
తిన్నావా. ఏం తిన్నావ్.
ఆహ్ పప్పు, అన్నము, పెరుగు, అన్నము.
మరి నాకు పెట్టకుండా ఎలా తిన్ టావు నువ్వు.
కూర్చొని తిన్నావ్ కదా నువ్వు.
ఓ మై గాడ్. చూడలేదు ఇంకా అసలు. అసలు నేను చూడకుండానే నువ్వు చూసావా అయితే నాకు. తౌ మార్చు.
యా ఎ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సీ స్క్వేర్. ఓ మేడస్ మీదనే ఉంటాయా. నీ పక్క. పక్కనమ్మ ఏం చేస్తుంది అసలు.
నా పక్కనమ్మాయి ఏదో డీప్ గా ఆలోచిస్తోంది పాపము తినట్లే. ఓయ్. కీచంగా ఉంది పాపం బిడ్డ.
మాల శిషని
ఏదో బంటి కోసం ఆలోచిస్త దావొల్లు ది
ఈ అమ్మాయి చూడండి ఒక అమ్మాయి ఎప్పుడు కాల్స్ కాల్స్ నువ్వు పెట్టేయండి పెట్టేయండి అంటుంది
ఎవురా అమ్మాయి
ఒక అమ్మాయితో ఉందిలే టెన్ -టెన్ మినిట్స్ మ్
ఆ ఎక
అమ్మా అప్పుడే ఎలా అయిపోయిద్దమ్మా ఇంకా ఫోర్ మినిట్సే అయ్యింది బా అ
ఏం చేస్తున్నావురా
చేయలేదురా
ఒక నా కోసం ఒక పాట పాడొచ్చు కదా గజాల
నీ కోసం ఒక పాటనా
ఎస్ నా కోసం ఒక అందమైన సాంగ్ పడవా సునీత అంత అందంగా ఉండాల రౌడీ ఏంజల్ అంత అందంగా ఉండాలి
అబ్బో ఆ ఆ అ గుర్తురాలే సాంగు
హిందీ సాంగ్ పాడు
హిందీ సాంగ్ నాకు రాదు
ఆ పాపని అడుగు నీ ముందర కూర్చున్నది కదా ఆ పాపనీ.
నాకు రావు కదా హిందీ సాంగ్స్ నాకు రాదు హిందీ సాంగ్స్
వస్తాయిలే నువ్ డ్యాన్స్ సరివి నాకు తెలుసు
టి
నువ్ డాన్సర్వి నాకు తెలుసులే
అవును నాకు డాన్స్ వచ్చు సింగింగ్ అండ్ అదర్ ఆప్టివిటీస్
వా
కావాలంటె యూట్యూబ్ లో పెట్టనా యూట్యూబ్ లో పెట్టనా
యూట్యూబ్ లో పెట్ ఫేమస్ అయిపోతావు్ వైరల్ అయిపోతావు్
ఇప్పుడు పెట్టతే నాది ఫోన్ వింటావా హిందీ సాంగ్స్ ఏ
ఆ పెట్టు
ఎందుకు ఈ కాల్స్ సు ఏమన్నా మనీ వస్తదా మీకు కాల్స్ మాట్లాడి తే
ఆ అవును టెన్ మినిట్స్ మాట్లాడాలి టెన్ మినిట్ టెన్ మినిట్స్ మాట్లాడాలి ంట ట్వంటీ కల్స్
చార్టింగ్ ఉంటే ఫస్ట్ ఫోన్ చోలీ న ఉస్తర కాల్స్ ఆ జెమే
అర్ధం కాలే
టింగ్ అయితే బాగుంటుంది కాల్స్ లోన అబ్బ బోరుగా ఉంటుంది
అబ్బాయిలతో అయితే బాగా మాట్లాడే చ్చు అమ్మాయిలు నువ్వు అయితే మాట్లాడినావ్ కదా ఏ నిజమే కదా
ఇంట్లో వాళ్లు చంపేస్తారు అప్పుడు
యాప్ లో ఉన్నళ్ళతోనే మాట్లాడాలి అంట అన్నోన్ పర్సన్స్ అన్నా అంత బోర్ అనిపించ్
అవునవును అది కరెక్ట్ నువ్ రీల్స్ చెస్ ఎందుకు పోస్ట్ చెయ్యవు మాకు
ఎందుకులే మనం అంత వైరల్ కావడం ఇష్టం ఉండదు జస్ట్ మన ఫ్రెండ్స్ వరకు చుస్తే చాలు
అ నీ సారి అప్పుడు నేను ఇంట్లో పెట్ సరే ఇంకా బయటికి పంపించేస్తారు నన్నప్ ఇప్పుడు ఇంట్లో పెట్టారు ఇంకా
ఏమ్ కా అవును ఇంట్లో ఓప్పుకోరా
ఒప్పకోరు నను వల్కి పంపించలేదు. ఇంకా రీల్సా అ
వచ్చి తింటే బాగు బాగా ఎంజాయ్ చేసాం. ఈ సారి అన్న మన పార్టీ కన్నా రా మన చికాగానే మంచి గానే స్పందిస్తారు. కదా
అవునే చెప్పా ఈసారి పంపించకపోతే నేను హాట్ అవుతాను ఇంట్లో అప్పుడు పంపిస్తాలే అని చెప్పారు
ఆ మనమే కదా లాస్ట్ ఇయర్ ఇంకెవ్వారు ఉండరు. మనమే కదా బాగా ఎంజేజ్ చేయెచ్చు ఈసారి డ్యాన్స్ కూడా వెయాలి.
బా నేనా బా పంపించడమే గ్రేట్
వేద్దామ్ లే అడిపోయినాక ఒక స్టేజ్ పైకి ఎక్కి ఈ అట్లా అను
ఎప్పుడు వెళ్తున్నావు ఇంటికి సరేనా మరి నువ్వు కూడా వెళ్తున్నావా ఇంకా హలో ఎక్కడన్నావ్ నువ్వు కనిపించడం లేదు
నేను దాంకున్నా నేను మీరే ఏమ్ చేస్తున్నారు సరే ఉన్నా చా
ఎందుకు నన్ను ఎక్కడ ఉన్నాను
అ
కళ్యాణ
చూసా జరిగింది, మాన్, మ్యాథ్స్ క్లాస్ జరిగింది, బయలజి లజీ క్లాస్ జరిగింది, హిందీ క్లాస్, జరి. అ లోకేన్ కట్, చేసావా.
లేదు ఇంకా, టూ మినిట్స్, ఉంది.
ఇంత, డిస్టెన్స్ ఎమాయ. అంతే ప్రాబ్లమ్ వొచ్చిందా లేపోతే కిలోమీటర్, డిస్టెన్స్.
ఎగాదు.
ఇంరవ్యూ అయిపోయిందా, వాళ్ళకి యస్.
మేం అనుకుంటే, ఇప్పుడు జరుగుతుంది అనుకుంటా.
అ నువ్వు ఎప్పుడెల్తావు ఇంటికా.
నేను, నెక్స్ట్, వెనస్ డే.
వెళ్ళిపోవచ్చు కదా, అందరు వెళ్ళిపోండి, మేము మాకు కూడా ఆల్డే వస్తది.
నెక్స్ట్ వెనడ్స్ డే నుంచి చేల్.
నెక్స్ట్ వీక్ లో, హాలిడేస్ ఉంటాయి కదా. పజానుడి ఉగాది ఎప్పుడు, ఉగాది ఉగాది వచ్చి నైటీన్. ట్వంటీ ట్వంట వన్ వచ్చి రంజాన్ కదా టోంటి వన్ టోంటి కాదు.
వెళ్తార.
అమ్మ యె నైట్ జర్నీ, సెయాలంట.
బాయ్ ఫ్రెండ్స్.
హాస్టల్ పోయినక జెస్తా.